నమస్కారం అండి
నమస్కారం అండి, దుర్గానె కదా మీరు.
ఆ దుర్గానే అండి నేనేనండి ఇది చివరి ఘట్టమండి.
అవునండి.
ఆ
ఏంటండి ఏం చేస్తున్నారు?
ఆ నేను మా ఊరికే ఉన్నానండి నా యొక్క బ్యాగ్ అంతా సర్ది పెట్టేసి మన్న గారు వస్తారు ఈరో ళ్లు తనకు బస్సులో నాయొక్ ఒక లగేజ్ నిచ్చ రావాలె ఇచ్చంపిచ్చేస్తే కొంచెం ఉంటుంది అది ఒప్పే తూరే వెళ్ళేతప్పుడు నాకు కొంచెం సులభంగా ఉంటుంది కదా మోయడానికి
అవునండి
బరువుగలగా ఉన్న ఏమంటారు బట్టలను కొన్ని కొన్ని వస్తువులను మా అన్నతో ఇచ్చం చేస్తున్న
అవును లే మంచి పని చేస్తారండి నేను కూడా మొన్న ఆ మా స్నేహితురాలతో ఇచ్చి పంపించాను
ఊ మంచిదండి మీరు పెట్టుకోకుండానే అన్ని పనులు ఈడే జరిగిపోయినాయి
అవునండి లేకపోతే దానంతా నేను ఎలా తీసుకో వెళ్ళాలి అని చాలా ఆలోచించేదాన్ని
తల మీద కూడా పెటుకొని తీసు
తల మీద నేను పెట్టుకొని తీసుకెళ్ళనండి ఎందుకంటే నేను ఇక్కడ మన కళాశాలలో పెద్ద చాలా
ఉ
మంచి పేరు గల అమ్మాయిని కాబట్టి అలా తీసుకొని అందుకే అండి ఆ పేరు ఉంది కా కాబట్టే నేను అలా తల మీద పెట్టుకుని ఆడా మన కళాశాల ముందన నిలబడినాను అనుకోండి
అ ఆహా మాకలా ఏం లేదండి మాకు కొంచెం పెద్ద పేరే కాబట్టి మేమట్ల మోస్తాం
మీరు మో మీరు మోసినా ఎవరు దేకరండి చూడారండి
ఊ మంచిదండి ఉ ఆ మాకి ఉన్నారండి ఫ్యాన్స్
అయ్యో ఉన్నారండి లేరని ఎవరన్నార్
ఎందుకంటే నేను మాట్లాను కాబట్టి ఉ మా యొక్క ముగ్గురు లు ఏమి సోదరు రాలు చెప్పారండి ఉన్నారు నీకు కూడా ఆ నువ్వు మాట్లాడు అని చెప్ కదా అది ఎంతవరకు నిజమో అబద్ధమో నాకు తెలియదు తప్పకుండా అబద్దమనే అయింటది అనుకుంటున్నా
అయినా నిజం అయుంటదిలేండి నిజం కాకుండానే వాళ్ళు చెప్పి ఉంటారా ఏమి
మీరు కూడా చెప్తారండి
ఊరికే ఏం చెప్పర్లేండి నిజమే అయింటదిగాని అందుకే చెప్పింటారు
ఉన్నారండి ఫ్యాన్స్ నేను మాట్లాడిన అంతే వాళ్లు పక్కన వచ్చి పోయినా కూడా మాట్లాడను
అవునులేండి
ఉ మీరు ఎక్కువగా ఇష్టపడే ఏమి ఈ ఫుడ్డునేమంటరు తెలుగుల అదండి ఏం తింటారు మీర్ ఎక్కువ ఇష్టంగా
ఎక్కువ ఇష్టంగా నేను తినేది చికెన్ తింటానండి కోడి
అనగా మాంసాహారం
మాంసాహారంలో కోడి మాత్రమే బాగా తింటానండి
ఉమ్ ఉమ్ ఎన్ని స్కూల్ చంపేశారండి ఈ మీ యొక్క ఈ మొత్తం మీ యొక్క ఏమంటారు జీవితంలోనం టి జీవితం ఇంకా పూర్తి కాలదు మీ యొక్క సగ జీవితంలో
ఆ అన్నీ ఏమి లేదండి ఎన్నో కాన్ని గుర్తు లేవండి కాకపోతే వారాన్ ఒకటైతే తే పోతా ఉంటదండి ఒకటి రెండో అది
ఉమ్ అంటే మీకు మంచిగా వంట చేయడం బాగోచ్చానుకుంటా
ఆ చాలా బాగా వచ్చండి నేను చేసింది మా వీధిలో వాళ్ళందరూ చెప్పారండి నేను చేసినవన్నీ వాళ్ళకి ఎప్పుడు కోన్ పంచు ఉంటాను నే రకరకాలు నేను రకరకాలుగా చేస్తుంటాను కాబట్ ట్టి చిన్న పిల్లలు ఉంటారు మా వీధులలో చిన్న పిల్లలకి ఇచ్చి పంపిస్తే వాళ్ళు పెద్దవాళ్ళు కూడా కొంచెం రుచి చూస్తారనమాట అప్పుడు చెప్తారు పెద్దవాళ్ళు కూడా చాలా బాగా చేస్తారు దుర్గా గారు మీరు అని చెప్పి నేను చేసింది తినాలంటే అదృష్టమున్డాలండి
లేదండి కడుపులో కొంచం ఆకులున్న కూడా సరిపోతది
అవునండి
మీ అమ్మగారు చిత్రాన్నం ఛానా మంచిగా చేస్ తరండి బహుశా మీకు అలా చేసం కూడా రా చేయడం కూడా రాద అనుకుంటన
ఓ వచ్చండి నాకు కూడా వచ్చు నేను కూడా బాగా చేస్తాను నేను కూడా చి పులిహోరా చే చిత్రాన్నములు బాగానే చేస్తాను కాకపోతే నేను చేయాలంటే అదృష్టం ఉండాలి వాళ్ళకి
ఉమ్ ఉండాల ఉండాల
అవునండి ఒకవేళ నాకు ఒకవేళ నాకు ఉద్యోగం వచ్చిందం టె అండి మీరు వెళ్లి నగరంలోనే అందరు అక్కడే ఉంటారు కాబట్టి అదే నగురంలో నాకు ఉద్యోగం వస్తే నేను ఖచ్చితంగా మీకు నా చేతి వంటని అందరికీ రుచి చూపించాలని నిర్ణయించుకున్నానండి
ఉమ్ అవునండి
మీకు ఖచ్చితంగా అదృష్టం లేదు ఎవరికి తగ్గపోయినా పర్లేదు పాపం అని చెప్పేసేసి నిర్ణయించ్
అదే చెయ్యండి తప్పకుండా ఆ నగరంలోనే వస్తుంది రావాలి రావాలని కోరుకుంటున్నాం ఎందుకంటే అందరు స్నేహిత్ త్రలు స్నేహి స్నేహం అక్కడే ఉండడం వల్ల కొంచెం బాగ కదా ఇక్కడతో ముగిచ్ ముగి ముగిసిపోయిన అనుకోకుండాట్లా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఆది స్నేహం అలా కొనసాగిస్తే బాగుంటుందని అదేవుడఅనుకుంటే జరుగుతుందండి అనుకున్నారు కాబట్టి అందరు అక్కడక్కడే చూస్తున్నాము
అవునండి అవు
అండి మీరు కూడా మంచిగా ఉండ మీరు కూడా మంచిగా రావాలని అనుకోండి
ఇంకేంటండి చెన్నకేశవ గారు
ఆ ఏం లేదండి
ఉమ్
తెలుగు అయితే ప తెలుగు చాలా మంచిగా మాట్లాడుతున్నారు మురుగు కానీ మధ్య మధ్యలో కొన్ని
అవి మామూలే అండి ఎందుకంటే పుట్టకతోనే అవి కొన్ని వచ్చింటాయి కదా
పుట్టుకతోనే మీరు అమెరికాలో పుట్టినారండి
అలా కాదండి మీరు అమెరికా అంటున్నారే ండి నాకు అర్థం కావట్లేదు విదేశీ అని చెప్ప
ఆ విదేశ విదేశాల్లో మీరేమన్నా జన్మించ
విదేశాల్లో నేను జన్మించలేదండి కాకపోతే ఆ అది అలవాటు అండి అంతే అలవాటు వల్ల అలా వస్తూ ఉంటది అది ఏం పర్లేదండి కొన్ని కొన్ని సమయాల్లో వాటిని క్షమించచ్చు క్షమి
కానీ నాకు తెలుగునే కరెక్ట్ గా రాదండి అయినా కూడా మాట్లాడుతున్నా కదా
మీరు కూడా మధ్య మధ్యలో చాలాని ఉ ఉపయోగించారండి
ఆ ఆంగ్లము
అవునండి అందరికీ అవుతూ ఉంటది అది సహజమే కాకపోతే నేను మంచిగా తెలుగు మాట్లాడుతున్నాను కాబట్టి
హ్ హ్మ్ నా తెలుగు ఇలాగ ఉంది అండి
మీ తెలుగూ ఇలా ఏం బాగలేదండి న తెలుగు ఎలా ఉందంటే ఇప్పుడు కనుక నా తెలుగు పత్రిక వాళ్ళు వింటే వెంటనే వచ్చి వాళ్ళ ప్రచారంలో నన్ను ప్రచారించామని అడుగుతారండి
లేదండి ఫస్ట్ వాళ్ళ పత్రిక మూసేమంటారండి ఆ నా తెలుగు కూనీ కూనీ చేసానని నాకే తెలుసండి ఎందుకంటే చాలా ఆ మా మా స్నేహం స్నేహితురాళ్లే అంటారు స్నేహితురాలు స్నేహి ఆ వాళ్ళు తెలుగు రాదు నీకు ఎన్ని ముగ్గురండి
ముగ్గురు స్నేహితురాళ్లు ఉన్నారండి మీకు
రాళ్ళు అండి స్నేహితుడు స్నేహితుడులు చాలా మంది ఉన్నారండి వాళ్ళోకా నలుగురు స్నేహితురాళ్ళోక ముగ్గురు ఆ హ స్నేహి తూరళ్లంటే ఏమి లిస్ట్ లేదండి ఉండేది ముగ్గురే వాళ్ళు కూడా మా అక్క చెల్లెళ్ళు అవునండి అంతా ఏమండి ఏం లేదండి మీరు ఎక్కువగా ఏ పదే కాలేజు మీరు ఇంకా చదవాలనుకుంటున్నారా లేదంటే ఇక్కడతోనే ముగి చేద్దామనుకుంటన్నారా
ఇదేమనా ప్రశ్ననా అండి ఈ ప్రశ్న ఎవరన్నా అడిగితే కాలువ లో పోయి దూకుతా అండి నేను
దూకుతారండి ఎందుకండి అంత మాట అన్నారు
నాకు అస్సలు సంబంధం లేదండి ఆ ప్రశ్నకి నాకు నాకు అస్సలు
ఉ
ఆలోచన కూడా లేదు తర్వాత చదవాలని ఇప్పటికే పెద్ద చదువు నేన్ చదివేశానండి నేను చాలా పెద్దది ఆ మూడక్షరాల్లోనే ఎంత పెద్ద వుందనుకున్నారండి చాలా పెద్దగా చది తానండి ఈ చదువు చాలండి నాకు, మరి ఇంకా చదవాలని లేదు, ఆ చదువు చదు నేను ఇంకా పోషించాలంటే నేను ఆ పాటికి ముసలి దాన్ని అయిపోయిండిని. టానండి ఆ చదువు చదివేంత లేదు, ఈ చదువు చదివేసిన కాబట్టి అయి పోయింది దాని తర్వాత నేను ఇంట్లో బాధ్యతలను నిర్వహించి
బాధ్యతలు తీసుకోవాలని
ఆ అన్ని అయిపోయిన తర్వాత, ఎవడినో ఒకడ్ని చేసుకొని వెళ్ళిపోదాము. అనేనే ఉన్నానండి అంతేనండి.
మంచోన్ని చూసి చేసుకోండి.
మంచివాడిన్నే చూసు చేసుకుంటానండి, నాకు మంచివాడు రాకుంటే ఎట్లా చెప్పండి?
ఉమ్ అట్లే ఒకవేళ మీ ఇంట్లో ఎవరన్నా ఉండాలంటే చూసేయండి, నాకేం అట్లేం లేదు, ఎవరినన్న చేసుకో ఆ ఎందుకంటే మా ఇంట్లో ఓకే. నా ఇష్టం నా ఇష్ మొత్తం రకంగానే ఉంటుందాడ, మంచి గుండెవాళ్ళు చిగానే కాదు బా నన్ను ఇష్టపడే వాళ్ళు ఎవరన్న ఉంటే చూడండి.
ఆ చూస్తాము లేండి మిమ్మల్ని ఇష్టపడుకుండా ఎందుకుంటారండి, ఉంటారులేండి ఎవరో కరు
కట్నం ఏం వద్దండి నాకి కట్నం ఏం వద్దు. ఆ మా ఇంట్లో కట్నాలు అవన్నీ ఏమవస లేదంటదండి మంచిగుంటె చాలు.
అంతేలేండి కట్నం తీసుకొని ఏం చేస్తాం?
కట్నం తీసి ఏం చేయలేమండి, ఆ మా అక్కకి చెప్ ప్పాను అనగా మీరు దుర్గా మీ చిన్న అక్క, చిన్న చిన్న అక్క. మీకు గుడ చెప్పాను, ఇంకా మిగిలిండేది ఆంగ్లము అనగా ఆంగ్లము బాగా వచ్చు తెలుగు రాదు, ఆమోకటి ఉంది ఆమెకు నా భాష ఎప్పటికీ అర్థం కాదు, కానీ ఆ ఒకతూరు ప్రయత్నించి ఆమకు గూడ చెప్తాను.
ఆమె కూడా చెప్తారా?
ఆమెకు కూడా చెప్తాను, ఆమె ఇప్పుడే నా మింద చాలా ఉంది. ఎవర్ని పడేసినావు ఎవర్ని పడేసినావు అని, ఆమెకు నేను కొంచెం చెప్ పి చూడండక్క ఎవర్నన్నా మంచిగా చెప్తాను అది కుదిరిందం టె పర్లేదండి కుదురుతుందని అనుకుంటున్నాను, మీరు మీరైతే ప్రయత్నం చేసి ఇద్దరు మీకిద్దరికి చెప్పేసిన, ఆ మీరు ప్రయత్నించేస్తే నేను మా ఇంట్లో చెప్ సి నేను చేసేసుకుంట ఎడ్డోన ఉమ్ ఆ మీకు కూడా ఒక మం చివి నేను కోరుకునేది మంచి బావ దొరకాలనీ నేను కూడా కోరుకుంటన్
ఆ వెదగాల్సిన అవసరం లేదు, పూజలు చేయండి చాలు మా క్క వాళ్ళకి మంచి భర్త రావాలి, అని చెప్పి
నేన నాకీ ఈజీగ అండి నేనెతికేది పెద్దేమ్ కష్
ఆ ఎతకడం మేము వద్దండి, మంచిగా బాగా ఉండి రిచ్చిగుండి. అన్నీ తిప్పేది. డైలీ చికెన్ తినిపించే వాళ్ళు, రోజు చికెన్ తినిపించే వాళ్ళు వస్తే చాలు.
తే వస్తాడో అతను గ్యారంటీగా ఆ నాన్ వెజ్ తినుకోకుండే అది
పర్లేదండి ఆయన తినుకోకుంటే నాకెందుకండి ప్రాబ్లము, ఆయన తినుకో కుంటే ఆయన కడుపుకి ఆయన ఇష్టం, నా కడుపు నా ఇష్టం కదండి. నాక నా ఇష్టం వాడు తింటే ఎంత తినగబోదే ఎంతా
మాటాడగూడదండి ఫస్టు ముందుగా అలా మాట్లాడగూడదండి మీరు అతన్ తింటే ఎంత తినకోకుండి ఎందుకంటె లాస్ట్ వరకు అతనే గదండి మీతో ఉండేది
చివరి వరకూ అతన్నాతో ఉన్నారు అంటే ఆయనక్కుడా నేన్ చికెనలవాటు నేర్పిస్తానండి తిన
అతను ఒకవేళ మాంసాహారం తినుకోకుండా అసల్ కతనికి ఆ వా ఆ సువాసంటేనే పట్టదంటె మీరేం జేస్తరు
పర్లేదండి ఇంట్లోంచి బయటగెంటేసేసి పైన పడుకొమ్మన్ జెప్ ప్పి నేను గావాలంటే యెన్ని రోజులన్నా చేసుకొన్ తింటానండి
అతే ముందుగానే మీరన్నీ మీ యొక్కా మెదట్లో బెట్ మెదడులో పెట్టు కునే సారు యెలా ఏమి అని ఆ ఊ అట్లేమనుకోకుండా ఈ తమ్ముడుగ్గూడ
ఊ చూస్తామండి ఖచ్చితంగా అయ్యో చుడకోకుంటే ఎట్ల మీక్కుడా అ
మా అమ్మ గూడా అదే అండి మీ అక్కోల్లేవరిన్ చూపిస్తె వాళ్ళిని చేసుకుంటామంటే నువ్వూ అన్నాను
హా
చూడండి యేమనుకోకుండా లేటయినా పర్లేదండి
ఆ పర్లేదండి చేస్తమండి చూస్తమండి సర్లేండి చెన్నకేశవ గారు మీతో మాట్లాడ్డం చాలా ఆనందకరంగా ఉంది
ఆ సరే అండి ఆ ఓకే
హ